ఇన్పి
ఆ వినిపిస్తుంది
ఉమ్ ఏం చేస్తున్నారు ఏం లేదండి కాళీ చై తాగాలి చాయ్ పెడుతురు
ఇపుడే ఛాయ్ తాగి చేస్తున్నాను ఫోన్
ఆ మీరు దాగిరాండి చై
ఆ ఇప్పుడే తగినం
అవునా మా ఇంట్లో చాలా అంటే అసలు మా ఇంట్లో ఒక్కళ కూడా వదిలి పెట్టారు అనమాట చాయ్ అనేది ఫు ఫుల్ ఫేవరెట్ మా ఇంట్లో మూడు సార్లు ఉండాలండి టిఫిన్ తిన్నాక ఒకసారి టిఫిన్ తినక ముందుకి లేవగానే మళ్ళీ ఇప్పుడు
రెండుసాలు తగ్గుతు పొద్దున ఒకసారి ఇప్పుడు
అవునా అండి
ఉమ్ చై ఫేవరెట్ అందరికి చాలా మంది కానీ ఇప్పుడ్ ఎండాకాలం వేడి చేస్తే చాయ్ ఎక్వ తగ
అవ్నండి నాక్ ఒకట్ గుర్తోచ్చింది చెప్పనా అండి చాయ్ గురించి ఐతే నేను మా చదువ్కునే రోజులలో ఒక హాస్టల్ల్లో ఏం జేస్నా అంటే కాలేజ్ జ్ కేళ్ళాలి రోజు పొద్దున్నే బస్సు లేట్ ఐతదని ఆ మా ఆంటీ ఏమో చాయ్ వోసేది అంటే ఉంట ఓ వంట చెశె వేడి వేడి చాయ్ పోస్తుదండి అసల్ అ వేడి చాయ్ ఎట్ ఎట్లా తాగాలో అర్ధం గాక ప్లేట్ల పోస్కొన్ తాగేదండి
అ
బా ఉంటది నాక్ ఇప్పుడ్ చాయ్ అనంగానే మా హాస్టల్ రోజుల్ గుర్తోచ్చినాయండి అడి
మంచిగా ప్లేట్ లో పోస్కొని స్ట్ర ఎస్
ఒక్కటే నిమిషం సల్లగైతది గదాండి మర్ తాగొచ్చిగ తొందర్గా పోవచ్చని మా స్నేహితులేవ్వర్ తాగరు చాయ్ అసలు ఫులు ఫేవర్ అసలీగ అంత ఇష్టం అండి మా మా స్నేహితుల్ తాగారు వాళ్ళేమో తాగనప్ ప్పున్ నాక్ టైం వేస్ట్ ఐతదిగ దభ దభ పోవాలి గదని నన్ అ నన్ అత్రం అత్రం పెడ్తరు ప్లె ప్లెట్ల పోస్కన్ తాగుతాండి ఒక రోజు అయితే వీడియో తీసి ఏడ్పిస్తారండి నెన్ మి నాన్నక్ వేడ్త అగు ఇది దనీ మస్తు జోకూ మస్త్ జోక్ అండి అస్సలుది
హాస్టల ఏమ్ టిఫన్స్ పెడ్తార్ మర్ పొద్దు
ఆ నేనే నాక్ మస్త్ జర్గు అంతే అండి ఒక్ రోజు ఇడ్లీ పెడ్తారు ఇడ్లీ అంతేముండదు పునుగుల్ వేడ్తారండి మా ఇం ఇంట్లా గూడ నేన్ అసలు అన్ని తినననుమాట నూనె వస్తువులు అలాంటివి అన్ని బైటనే తింటా హాస్టలల్ల
అంటే టిఫిన్స్ లో పునుగుల్ పేడ్
పునుగులు బొండలాగా చిన్న చిన్నవి చేస్తారన్నమాట బియ్యం అదే మైదాపిండి తోటి చేస్తారు చె క్ని బాగుంటది మా మాక్ అ నేన్ తిన్నా కాబట్టి మస్స్తుంటదండసలు వేరే హాస్టల్స్ లల్లా హస్టల్లో ఉండాలేం మంటార్ గదా కానీ మేమ్ అట్లా లేమ్ అన్నమాట మా దెగ్ మా దె మంచిగుంటది కొంచం ఆ భోజ్ భోజనం బాగుండదండి అన్నం నైట్ అన్నం బాగుండద్ టిఫిన్లు మాత్రం మస్త్ ఉంటాయండి నేన్ నాల్గు సంవత్సర్లున్న నాల్గు సంవత్సరాల్ ఒక్కటే హాస్టల ఒకటే బెడ్ దగ్గర అందరేమో సంవత్సరంకి ఒక్కొక్కటి మారిర్ అనమాట
ఆహా
నేనేమో మారలే ఆ ఒకటే బెడ్ అ అసల్ నేన్ మారన్ గూడా మారాలే అనమాట నాల్గు సంవత్సరలు
ఇంకా బెడ్ బాగా గల్స్
నచ్చిన్ ఆ నచ్ చిందండి ఎప్పుడైనా చదువుకోవాలన్నా నాది నేన్ లైట్ ఎస్కొన్ చదుకూంట అసల్ తెల్స అండి ఒక రోజ్ ఎగ్జామ్ మ్ రోజు అస్సల్ చద్వలే నైట్ నైట్ అస్సల్ చదవక్పోతే ఏమైందంటే మా హ ఫ్రెండ్స్ అందరూ చదక్వోతే ఫెయిల్ ఐతావ్ అది ఇది అన్ అన్నరండి నేనేం చేస్తా అంటే తెల్లవార్జామున రెండింటికి లైట్ ఎస్కొన్ నాది నేన్ చదుకొన్ నాకే బైకి బై ఓచ్చాయండ్ అల్ల
అహ మిర్ మీర్ రెండు గంటలంటె
ఆ ఇర్వై ఐదు మార్కులకి ఇర్వై ఐదోచ్చినాయ్ ఆ ఒక రోజ్ జదివినండి అట్లా మా స్నేహితులూ అట్లా అనంగన్ నాక్ భయమయింద్ అనమాట నైట్ ని నేం చద్వాలే మరి నాకేమనా ఐతదేమో అన్కోని తెల్లవారు జామునే లేస్నా అనమాట ఆ రోజు ఇగ
అవునా అండి
ఆదైతే ఇప్పటికీ గుర్తుంది బాయ్ కి భయ్ వచ్చినా అండి మళ్ళీ అందులో తప్ప నాకు ఎప్పుడు రాలే వనట్టు ఎప్పుడు వొచ్చిన ఇరవై నాలుగు ఇరవై మూడు అయిన వస్తాయ్ గాని ఇరవై ఐదు మాత్రం ఆ రోజు మాత్రమే వచ్చినాయి
అయితే మీరు ఎప్పుడు ఎగ్జామ్ ఉన్న రెండు గంట్ల క్
ఆ ఇప్పుడు ఇప్పుడు గుడా నాకు ఓక్ ఎగ్జామ్ ఉంది గదా అండి అప్పుడు రెండింటికి లేత్త ఆగండి ఇయాల ఆ రోజు ఎందుకో భలే వొచ్చి ఆ ఉందండి అప్పుడు ఆ ఉంది ఉంది ఏళ్తాను
రెండు గంటలకు లేచి చదవండి మీకు బాగా కలిసి వొస్త
కానీ కానీ ఇంట్లా అం అంతసేపు జదువుతే ఇగ దిడతారండి నీ కళ్ళు ఖరాబ్ అయితాయి అని అంటరు నువ్వు చదివినా చదువకపోయినా ఏం గాదు అంటరు
ఒక్క రోజు కష్టపడాలి కదా
ఆ అయితే మా ఇంట్లో పైసలు ఎప్పుడు ఉండవ్ అనమాట అయితే మా డాడీ మా నాన్నగార్ రే హేల్త్ కార్డు కట్టిండు నా కోసం అయితే ఒక ఉద్యోగం ఆ ఇప్పుడు నా కళ్ళు అంటే రిఫ్లెక్షన్ వొచ్చిన స్పెట్స్ నాకు కళ్ళ జోడు ఉంటది మొత్తం రివర్స్ అంటే వాళ్లకి ఎప్పుడు నేను ఎగ్జామ్ చూసి రాస్తున్నా అది ఇది అని అనుమానం తోటి నన్ను రిజెక్ట్ చేసారనమాట అది నాకు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత నను అబ్సర్వ్ చేసినా నా తెల్వదనమాట అట్లా జరుగుతది అని
అవునా అట్లా గుడా జరుగుత్.
ఆ రి జరుగుతది జరుగుతది అంటే మా కళ్ళజోడ్లనే మనక్ కనిపిస్తది ఇప్పుడు మనం ఎమన్నా కళ్ళజోడు పెట్టుకు నావి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఇంకా అందర్ రిక్ కంటే గూడ మా అత్తమ్మ సాల్ అంటార్ గదా అత్త సాల్ లెక్క చాలా ఉంటది సైట్ అయితే ఇగ ఏం చూష్ణ అంటే మా స్నేహితుడు ఏం చేషిండు ఆపరేషన్ చేయించుకుండు కన్ను ఆపరేషన్లు ఆయన చెప్పిన కానించి అస్ సలుగా మా నాన్న గు ఒక్క రోజు చెప్పిన సరే పా ఎంగాదు బిడ్డ నాకడ పైసల్ లేకపోయినా గూడ హెల్త్ కార్డ్ ఉంది నీకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఏమైనా ఎంగాదు పోదాం పా అని తీసుకపోయిండు
మ్
రెండు మూడు ల రెండు లక్షలు అయినాయండి నాకు ఒక కన్నుకి అంటే ఒక కన్నుకి ఒక లక్ష అట్లా అయింది ఇంకొక కన్నుకి తొంభై వెల్ అట్లాయినాయి రెండిటికి రెండు లక్షలు దాంకయినాయి అనమాట
అంటే ఇప్పుడ్ లోపల గ్లాస్ ఇస్తారు జూడండి అదా
ఆహా ఒకటి లేజర్ ట్రీట్మెంట్ అంటారు ఒకటేమో గ్లాస్ అండి ఆన్ నాకు సపోర్ట్ చేసేది బట్టి చేస్తారనమాట ఒక్కటేమో వారం ఒక రోజైతే కళ్ళు తిరిగినట్టు అయింది బీపీ డౌన్ అయిందండ అది అపరేషన్ చేయంగానే నాకు భయం అయింది ఇగ మ అంటే ని వాళ్ వాళ్ళు ఆ మస్తు భయమాయితది అండి అని ఏమైందంటే నేను పోయినాను ఎం గాదు కళ్ళకి ఏం గాదండి మత్త్ ఇంజెక్షన్ ఎయ్యరు ఆహా చెయ్యరు చెయ్యరు ఒక నాది మాత్రం అట్లా అండి వారేవాళ్లకి అయితే రెండు ఒక్కసారేయ్ జెస్తారు నాదేం ఏమైంది అంతే నాలోరోజులకి ఒక్కటి చేసిండ్రు ఇంకో నాలురోజులకి ఇంకోటి చేసిండ్రు
ఆహా హ లే
జేసినపుడు అండి కళ్ళు తిరుగునాయి నేను ఏమో నాన్న దగ్గర కీ పోత ఆపరేషన్ కంగానే వాళ్ళు ఏమనాలంటే పడుకోండి పడుకుంటా అంటే అంటే నేనేమో పోలే పడుకోలేదు రూమ్ కి పోయి ఏం కాదు నాకేమైతది మంచి చిగనే ఉంది కదా అనుకొని నేను వెళ్ళిన మా డాడీగ చూసి నన్ను నా మా డాడీ భయపడాడండి ఎక్కువ నాకమన్నా అయింద ఏందని పురుడులు పురుడు నొప్పులు కూడా ఎట్లుంటాయో నాకు తెలువదు కాని గీ వైతె పుల్లు నొప్పుల భయమైంది అప్పుటికప్పుడు ఎమన్నా అయిందా ఏందని
బాగా నొప్లేస్తదా
ఆ అంటే చేసినప్పుడు నొప్పి లేవదు వాళ్ళు నన్ను ముట్టుకుంటారు ఏమనిపియదండి చేసినంత సే వాళ్ళు ఏదో ఇం ఒక లిక్వి కళ్ళకి అవేస్తారన్నమాట చుక్కలు ఆ చు క్కలేసిరనుకోండి వాళ్ళు ఇగ ముట్టుకున్న ఏం కాదు కోసిన ఏం కాదు ఏం చేసినా ఏం కాదు మనకి ఇగా స్పర్శ ఉంటది వాళ్ళు జరుగు అంటే వాళ్ళు ఇదేదో చేస్తున్నరు అని అంత అర్థం అయితది కానీ ఇంకా దానికి ఏమైనా చేసినా కూడా అర్ధం కాదు ఆ స్పర్శ ఉండదు ఆ స్పర్శ ఉండదు కానీ మనకు అర్థమయితది కదిగ ఏమో మస్తు భయం అయ్యేది ఇంకా అది కొంచెం చాలా టైం పడతది అన్నమాట ఒకట ఒకటేమో రెండు మూడు మూడు నిమిషాలకే అయిపోయింది అం అం ఇ ఒక డాక్టర్ అన్నాడు ఈందమ అయిపోయిందమ్మా అన్నాడు ఏంటిది అయిపోయే ది అసలు నువ్వేం చేసినవు నా అసలు అనుకున్న నేను ఫస్ట్ సార్ది ఫుల్లు సంతోషపడ్డ ఎందుకంటే నాకు ఏడో తరగతి నుంచో ఎ ఆ ఆరో తరగతి నుంచి ఉంద ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను స్పెట్స్ పెట్టుకొని పెట్టుకొని ఆ రోజు ఆనందం కాదండి అసలు మా హాస్పిటల్ కి పోయి మరీ చెప్పినా అనమాట
ఆహ ఇప్పుడు మంచి కనపడతాయండి మరి ఆపరషన్ అయ్యినంక
కున్నాంక ఒక నాలుగైదు రోజులు బ్లాక్ స్పెట్సుంటాయి చూసిరా అండి ముసలోళ్ళకి ఇస్తారు కదా అండి అలాంటివి ఇచ్చిరు అవి చీరు తర్వాత ఇంగా ఒక పది రోజులు ఇరవై రోజుల వరకు ఇంట్లనే ఉన్నా పదిహేను రోజుల వరకి ఇంగ ఎక్కడికి పో కుండా అంటే నాది నేను ఎండ కూడా పోలేదనమాట ఇక తర్వాత ఎక్కడంటే అక్కడ తిరుగు కుంటానే ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నా ఆ కానీ ఆ మంచి కని పడుతుందండి ఇంకా ప్రొటెక్షన్ కానీ వేరే స్పెట్స్ ఇస్తారు అంటే ఇక ఫంక్షన్కి కూడ పోయినా ఇబ్బంది అయితది ఇప్పుడు నాకు పెళ్లయినా కూడా చూస్తానికి ఎవరై వచ్చినా ఈమెకి కళ్ళజోడుంది భూత లు అది ఇదని అంటారు కదా అండి మా నాన్నని అందుకే ఇంగ ముందు జాగ్రత్త కోసం చేయించుకున్న ఇప్పుడు
రెండు కళ్లు చేయించు
ఆ రెండు కళ్ళు చేయించుకున్న న్నాండి కాని మంచి అసలు మంచి అసలు నే నాకు కాడ పైసలు లేవు మా ఇంట్లో అంత పెట్టే స్తోమత లేదు మా స్నేహితులు అందరన్నరు ఇప్పుడు నీకడ పైసలే లేవు నువ్వేమ మళ్ళ అడుగుతావు ఏమైనా కావాలంటే మళ్ళా నువ్వెందుకు చేయించు కున్నవనంటే కూడా మా నాన్న మా కోసం పైసలు ఏమి పెంచకపోయి అంటే దాచిపెట్టకపోయినా ఈ ఇలాంటి కాడ్లు నేను ఉన్నా లేకపోయినా కడతా అని అట్లా కడుతుంటుండే అని నే మొత్తం చెప్పినండి మా స్నేహితులకి అట్లా ఆ ఆ నాకైతే ఉపయోగం అయిందండి ఎవ్వరికో ఏమో తెలువదు గాని మా నాన్నగారు ఎంత మందికి చేయించి నాకు తెలువదుగాని నాకు చేయించినందుకయితే ఫుల్ ఆనంద పడ్డ ఆ హాస్పిటల్ కి పోయి అంటే నాకు చి న్నప్పటి నుంచి చూపించుకున్న డాక్టర్ ఉంటడు కదా అండి
ఆ వు
కళ్ల కళ్లద్దాలు మార్చాలన్న ఆయన దగ్గరకే పోతాన్నమాట ఒకటే డాక్టరు ఆయన దగ్గరకి పోయి ఫుల్ ఆనంద్ దవడ్తున్న నాక్ కళ్ళ జోడ్ లేద్ అంకుల్ కళ్ళ జోడేది ఇప్పడ్ నుంచి నేన్ నా ఇష్టం ఒచ్చినట్టు తిరగొచ్చు ఎక్కడ్కైనా అసల్ ఇంక మోమాటం ఉండద్దు ఏమ్ ఉండదు అని అన్ టుండే అండి
పెట్కోని పెట్కొని మీక్ విసుగోచ్చింది ఇగ
విస్క్ ఒచ్చింది మళ్ళ నాక్ ఉద్యోగం గుడా దాన్ వల్లనే రాట్లేదని తెలిష్ కింద ఒక దగ్గర గూడ అంటే కొన్ని రిఫ్లెక్షన్స్ ఒచ్చినయ్ అటు
ఆ ఔను కరెక్ట్
ఆ ఇంగా ఆ కమెంట్లు గుడ ఏస్ స్తర్ కదా అండి నాలు కళ్ళు అది ఇది అని మళ్ళ పెళ్ళైతది ఇంకా చదువుకున్నాలి ఇంకా ఉ ఉద్యోగం చేయాల్ అన్నిటికి ఇబ్బందె అని ఏదైతే అది అయిందిడా అని మా నాన్న జేయించిండు ఒ ఓక్క రోజు పోయ్ అప్పడ్కప్పుడు నాన్న నేను మా స్నేహితురాలు పోయినాం అనమాట
ఆ మీరు ధైర్యంగానే రెండు కళ్ళు చేయించుకున్న చిన్నప్పుడు
ఆ ఈ ఇ చేయించుకొని ఇంక రెండు్నేల్లు గుడ కాలేదండి నాకు
అవునా
ఆ రీసెంట్ గనే ఆ అది ఎప్ ఎప్పుడు వడ్తే అప్పుడ్ చెయ్యర్ కదండి పద్దెన్మిది సంవత్సరాల్ తర్వాతనే అసల్ నాన్ తెల్సా అండి ఏ డాక్టర్ ఎవరి దగ్గర్కు పోయిన నీక్ సేయరమ్మా నీక్ సెట్ట్ కాదమ్మా అని మాటలే గానీ ఎప్పుడైతే నేను హైదరాబాద్ పోయిన్నో నీకేందుకు రావు నీక్ రెండు కళ్ళతో నువ్ బయటిక్ పోతవఅమ్మా అని అన్నాడ్ ఆయన నాకు భరోసా ఇచ్చిండు
అవ్వు
ఎంత భరోసా ఇ చ్చిండ్ తెల్సా అసల్ ఆ టైంల అయ్పోయ్నంక కన్నాపరేషన్ అయ్పోయ్నంక నాకన్పిస్తుంది ఎమ్మటె కన్పిస్తుంది అనమా ట ఫస్టు ఒక్క కన్ను చేష్నప్పుడు మ వెంటనె కన్పించింది అసల్ నేనెంద్ అసలు స్పెట్స్ లే కుండానే చూస్తున్నా అని అన్కున్నా హ్
మీక్ అప్పుడు ఇగ టైం గలిసొచ్చింది
ఆ అసల్ ఆ టైం కి బలె చేయించుకున్న అండి నేను